చెప్పండి తిన్నారాండి తినండి మేము కూడా ఇగా తిం ద్దామండి అయిపోయిందండి మాది గుడా
ఎవరికండి
ఎంటండీ
అది ఏం జేస్తారెమో అండి తింటున్నమండి మేమ్ గుడా
తింటున్నారా తినాలండి టైం కి తొందరగ తినాలండి హలో ఏమైందండీ మాట్లాడరెంటండి
ఏమో అండి ఇంకో ఫోన్ ఒచ్చినటు అన్పి ఈనవడి ఏం ఇనబడతలేదు సక్కగ
ఆ పిల్లల అరుపుల్ కదండి అందుకే అట్ల అయితున్నట్టుందండి
హలో ఆ అదె అండి చపాతి తిన్
తింటున్నారా అండి తినండి టైంకి తినాల అండి లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్
అదే అయితుందండి అన్ని బానే ఉన్నాయి గానీ టైం తినడం మాత్రం
అయ్యో
తినడం నిద్ర పోవడం
అయ్యో టైంకి తినండి తింటే మంచిది కదండీ
అదె ప్రాబ్లెమైతుందండి గ్యాస్ ప్రాబ్లమ్ నాకు
అవునా అండి ఇంకా అండి మరి ఏం వంట చేసారండి ఈరో జు మీరు
నేనేం వండలేదండి అథర్ లాండ్కి వెళ్ళాము అక్కడె చెపాతి తింటున్నామండి బెండకాయ చారు కొంచెం అన్నం ఉందండి
ఆ ఎండలె బాగొడుతున్నాయ్ కదండీ
ఎండ బాగొడుతుందండి మాదినా కెళ్ళాము చాలా ఎండ కొట్టింది
అవునా ఆంబ్రేలా తీసుకెళ్లొద్ద అన్ డి ఎండ మీద పడకుండా
యేదండి మట్ట మధ్యాహ్నం బెల్లాం
అదే అండి అంబ్రిల్ల తీసుకెళోద్దా అండి
మర్చిపోయామండి అది మాత్రం గుర్తుందడా అ మా పాపని పెటుమన్న వాటిల్ బాటిల్ పెట్ పెద్ద పాపనె గనీ చేయించలేదు
ఎలా అండి వాటర్ దూపా గలేదా అండి మరి
మాస్త్ దాహమేశిందండి
అవునా అండి అయ్యో ఆ
ఓ బాటెల్ కొనుకొని తాగినాక కొంచెం కూల్ అయిందండి
అవునా అండి
ఏమన్న దుపా దుపగున్నదండి అక్కడ మ్ జ్యూస్ తాగుదామనుకుంటే లెవ్వండి సమోసలున్నాయ్
అయ్యో జ్యూసులు ఎట్టలేదా అండి ఎండా కాలం కదండి ఆ సరే అండి సరే అండి ఇంకా అండి
ఏముందండి తినడం
ఆ తినడం పండు ఆడుకోవడమా అండిగా
ఆ మా కోడళ్లతోటి ఆడుకుంటున్నాండి మే
అవునా అండి
చిన్న అల్లరిపిడుగులు రండి చాలా బాగుంటారు
అవునా అల్లరిది అల్లరి అయితే ఆగం ఆగం అయితది కదండి అగమాగం మల్లరి పాగా అవునా అండి మీకు బాగానే అనిపిస్తుందండి నాకైతే మా పిల్లలి చూస్తేనైతే ఒక్కోసారి గంటవట్టి కొడుతానండి
అంతే అండి పేరెంట్స్ కానీ కొంచెం ఒపిక ఎంకదండి
ఏమొపికండి పొదుంతా భరించలేకపోతున్నామండి వాళ్ళని
ఆహ్ పిల్లలనంక అంతే అండి అల్లరి చేయాలి కదా పాపం
ఆ అవునండి ఏమో అండి మా పాపైతే అసలు ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టేసింది దొంగ స్కూల్ దొంగ
ఎందుకలా కొట్టింది
జ్వరం వచ్చిందన్నది స్కూల్ టైమింగ్ అయిపోయేదా క అమ్మ అమ్మ అన్నది స్కూల్ టైం అయిపోంగానే మంచి ఫోన్ చూస్తు చిలైందండి ఇగ ఈరోజు
అలానే చేస్తారండి మా పాప కూడా కడుపు నొప్పి కడుపు నొప్పి అని యాక్షన్ చేసేదండి
అయ్యో ఏంటో అండి పిల్లలు ఇట్లా చేస్తారు
చిన్నప్పుడు అట్లనే జేస్తారండి ఎగ్గొట్టాలని డి స్కూలు మీ చెల్లె చేసేదే కాకుండా అన్నయ్యకుడా నేర్పేదండి అన్నయ్యా కడుప్నొపను నువ్వుగుడా అన్
అవ్ వావ్ చాలా ఇంట్లిజెంటండి ఇంటలిజెంట్ కాదండి అట్లానే చేస్తారండి ఇంట్లిజెంట్ వాళ్ళందరూ
ఇలా ఎమర్జె కొచ్చనండి
ఎందుకండి
ఇంటిక ఉసుకల్కంచి తీసుకొచ్చాను
అయ్యో నమ్మెసరుగదా అవునండీ
చుప్పటినా వస్తున్న ఇంకోక సారి ఫోన్ ఇయ్యకుండా
ఆ నెక్స్ట్ టైమ్ ఇగ నమ్మంగదండి మనం
ఫోన్ చేసినా కూడా ఆన్నెపండబెట్టండి మేడం అన్న
బ్రెడ్లున్నాయాండి మరి స్కూల్లో
బెడ్ గా బేంచి పైనేనాండి
బేంచ్ పైన పండబెట్టామన్నారాం
అవునండీ
పడుకున్నారా అండి బేచ్ పైనే ఆ అవునా అండి పిల్లలంతేనేమో అండి ఇగా
అవునండీ
ఆ అయ్యో ఎంగాద్లెండి నోమా నోమా చ్చి జీలకర్ర ఉన్ను ఓమా వాడండి తగ్
పొద్దున పరికడుపున ఏందో అసలు రిజల్ట్ ఏం తెలుస్తలేదు
ఆహ్ అవునా అండీ ఇంకా అండి మ పైల్లలు చూడండి ఆడుకోమ్మంటే నీళ్ళతో ఆట పెడతారండి తల్నొప్పి
నేను ఇంగవ కూడా తెచ్చినాండి
ఫిరింగువ ఓహో వేసుకొని కన ఇంగ్వ వేసుకుంటే తగ్గుతదా అండి
ఏంటండి ఈ పిల్లల్లు వాటరేస్తారు జారి పడుతామంటే
ఆ ఇగో చూడండి మా పిల్లలు కూడా నీళ్ళతోనే ఆట వెడ్ స్తారండి పసి పిల్లళ్ళు ఏమె అండి
ఏంటండి మళ్ళ అడ్మిట్ రీ కదండి
ఏం మంచిదండీ ఇండ్లు మొత్తం పడేస్తరండి పావులు
అదే అండి పిల్లలు ఇంతేన అండి
ఆ అవునండి ఇంకా అండి ఇంకేం చేస్తున్నారండి
హలో చెప్ పండీ
చెప్పండి ఇంకేం చేస్తున్నరండి మారీ మీరు ఆ సాదిరే తిన్నా అండి పిల్లలో అవునండి జారి పడతరు కదండి మళ్ళ మరి ఆ నా మళ్ళ ఆడుకోరండి మొత్తం పెంట పెడతారండి ఇల్లు
అండి పావులాట ఆడుకుంట రండి
ఆ ఎంత మంచిగా చేసినా పావులన అయిత్ అ నెంబర్ వన్ గా చెడ కొడతారండి
మీరు ఎయ్యా కూడా ఒచు
వాళ్ళని చెయ్య అంటే ఏది వరకే చేస్తారండి తీపి చెయారండి
ఏ అందులెయ్యాలి పప అందలి పలి
ఆ చే మా పేద్దప్ప మా పెద్ద పాప పందండి అస్సలు పని చేయదండి
అవునా చెప్పాలండి ఇప్పట్ నుంచి చిన్న చిన్న పనులు అల్లవాటై
ఆ అవునండి అస్సల్ పని చేయదండి పెద్ద పాప అయితే తెలివిలేదండి స్కూల్ కెళ్తది గాని, ఏ అన్ని చిన్న పిల్లల పనులే
అవునండి ఇలాగే చేస్తారు పిల్లలు అల్లరి పిడుగులు ఏం చెయ్యరు ఏం చెయరు మళ్ళట్లారు
అవునండి అట్లనే చేస్తరండి పిల్లలు
ఆ అవునా అండి ఆ ఇక ఇప్పుడు ఏం లేదండి అన్నం ఒండాలండి
ఆ మేకలు చాలా బాగున్నాయండి రెండు చిన్నవే బలే అల్లరి న్నయ అండి
మేత మేస్తుందా అండి మేకలు మేకలు మేత మేస్తున్నాయ అండి ఎక్కడ నుంచి తెస్తారండి గడ్డి
మాకు గక్కడ పార్క్ ఉంది కదాండి అక్కడ నుంచి తేస్తున్నాం అండి
అవునా అండి అవునా అండి పిల్లలు పెట్టిందా అండి మేకలు
అది మొత్తం నాకేస్తది అండి నను చిన్నమేక
ఆహ్ హిహి
నా చిర నుఊళ్తాదంది అండి నాకు రుద్దు రుద్దుతదండి
ఓ చీ మేకలకు మీర అంటే ఇష్టమేమొనండి
చంచి మేకర్
అదే అండి మీరు అంటే ఇష్టమేమో మేకాలకి
రెండు చిన్న మేకలు అట్లనేజజెస్తాయా అండి పెద్ద మేకలే కొంచం బెటర్ అండి అయితే మొత్తం నామినే వండుకుంటాయండి
ఆ మీరు అంటే ఇష్టం కదండి ఎందుకేనండి
ఆ ఆ సినిమా
ఆ హా
మేకుంద అండి అదైతే అండి
అయ్యో మేకలతోని మీకు టైం పాస్ అయ్యేలా ఉంది కదండి
ఎట్టున్నదండీ
ఇంకా అండి గడ్డి పచ్చి గడ్డి పెడుతారా ఎండు గడ్డి పెడుతారా మేకలకి
అన్ని గడ్లు పెడుతామండి
అన్ని గడ్లు బానే అరుగుతదా అండి
అరుగుతాయ్ అండి వటిక్ త్త మండి మేకలాక్
ఆ మంచిదే కదాండి అన్ని తింటే
టాన్ది ఇప్పుగుడా
లేస్తుదేమో మేకక్
ఆ అదే అయితుందండి చిన్న మేకకి బాగా బిర్యానీ కూడ మల్లా
అయ్యో మేకకి లిమిటెడ్ ఫుడ్ లేనట్టుంది బగ్గ దినుడే పని ఉన్నట్టుందండి
తింటాదండి
అవునా అండి
ళ్ళో వల్ల అత్తమీద కుస్
అయ్యో చాలా గవురం చేస్తేట్టుంది కదండి
గోరం గావురం అండి
ఆ ఇంకేం చేస్తదండి మేక
ఆడుతుదండి మా మా అనుకుంట
మేము కూడా ఒక మేకాను పెంచుతాం ఓకే అండి ఆ